హలో హలో హాయ్ అండి
ఆ డిన్నర్ చేసిండ్రా
హలో
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తున్నాండి చెప్పండి
తిన్నారా డిన్నర్ అయ్యిందా
ఆ తిన్నాం అండి ఇప్పుడే డిన్నర్ అయింది మీరు తిన్నారా
ఆ ఇప్పుడే తిన్నా నేను కూడా
అవునా ఏంటండి ఇవాళ స్పెషల్
స్పెషల్ ఏం లేదు ఆలు కర్రీ అంతే మీది
అవునా ఓకే మాదోచేసీయాల బిర్యానీ
హుమ్ ఫుల్ ఎంజాయ్
ఏమి చెప్పారు మేడం లే
ఫుల్ ఎంజాయ్ అంటున్నా
ఆ ఎంజాయ్ అండీ నేను అంటే ఇక్కడ వచ్చా అన్నమాట వేరే వాళ్ళింటికి సో వాళ్ళు చేసారు ఫస్ట్ టైం వచ్చామని ఆ లేదండి
అ
ఆ అది కొంచెం కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అయితుంది ఇక్కడ సో అందుకే అనుకుంటా
ఆహా
ఆమ్
ఉమ్ ఇంకా మీ కి
కర్జూరాల నాకు వొచ్చేసి వెజ్ లోనా నాన్ వెజ్ లోనా అండి
రెండు చెప్పండి
నువ్వే
ఆ చెప్పండి
వెెజ్ లోన నాన్ వెజ్ లోన
రెండు చెప్ప ప్పండి
ఉమ్ వెజ్ లో వచ్చేసి ఉమ్ మెయిన్ గా అంటే టమాటో కర్రీ అంటే బాగా ఇష్టం నాకు నాన్ వెజ్ లోవచ్చేసి మటన్
ఇంకా స్వీట్స్ బా తింటారా
స్వీట్స్ అంటే బాగా తక్కువ అండి నేను అంటే హోమ్ మేడ్ స్వీట్స్ అయితే తినను బాగా బట్ ఇట్లా కళా కనులు ఇ మల్ల చా తో చాక్లేట్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇవి అయితే బాతింటా.
ఆహాహా
నా వరకు స్వీట్స్ ఎమ్ అనుకుంటే ఇంతే.
ఆహా.
మీకేం ఇష్టమండి ఫుడ్స్ లో
నాకు బిర్యానీ అన్నింటికంటే ఫుల్లు.
ఉహు ఏ బిర్యానీ అండి ఎగ్, వెజ్
అమ్ ఓన్లి చి కెన్.
హుహ్ అయితే చికెన్ లవరు అన్నమాట మీరు. ఊ ఊహ్ మరి ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఖర్చులు ఎలా అంటే ఇది మన చికెన్ రేట్ బాగా పెరిగిపోయింది కదా మరి తీసుకుంటున్నారా చికెను.
ఆ రేట్ ఎంత పెరిగినా కంపల్సరీ వీక్లీ వన్
ఆహా కే
ఉ
మ చె మీకు వచ్చా అండి చికెన్ బిర్యానీ చేయడం?
చే ఇంట్లో నేనే చేస్తా మమ్మీకి రాదు.
అవునా. అరే ఇదేంది రివర్స్ అది అంటే మమ్మీకి వచ్చి పిల్లలకి రాదు కాని. ఆ కూతురుకి వచ్చి ఏ మమ్మీకి రాకపోడం భలే డిఫరెంట్ ఉంది.
తది కాని అంటే మా దాంట్లో బిర్యానీ ఎక్కువ చేసుకోరు కదా.
అవునవును చెయరు.
అందుకు.
మీరు ఎక్కడ నేర్చుకున్నారండి?
యూట్యూబ్ లో చూసి.
ఓకే యూట్యూబ్ మీకు ఇన్స్పరేషన్ అనమాటా. ఒకే బిర్యానీ వండడానికి ఆహా ఈ నకు నాకు వంటలు చికెన్ నాకు బిర్యానీ రాదండి. అంటే తెలుసు బిర్యానీ రెసిపీ మొత్తం ఎట్లా వేస్తారు, ఏమి వేస్తరు అని. ఎప్పుడు ట్రై చెయ్యలే అన్నమాట. అంటే ప్రాక్టికల్ గా చెయ్యాలి.
ఆ
భయం అయితుంది అన్నమాట అది కొంచెం చెయాలంటే
ఆహా మే అత్త వాళ్ళ ఉంటారా. మీరే ఉంటారా సపరేట్ గా
ఆ లేదు అత్త వాళ్ళతో కలిసే ఉంటాను.
ఆహా ఆ
ఫ్యామిలీ
జయింట్ ఫ్యామీలీ నా
హ్
ఇంకా
ఇంకా మా ఆయన వాళ్ళు వాల్ల మా ఆయనకు ఒక కొన్నవి తనకు మ్యారేజ్ అయింది. ఇద్దరు పాపలు ఇగ తర్వాత మా ఆయన మా ఆయన తర్వాత వాళ్ళ తమ్ముడు
ఆ ఆహాహా ఇంకా
ఇంకేంటిదండి. మరి మీకు అంటే జనరల్గా ఎం ఎం వచ్చు ఇంకా నాన్ వెజస్లో చేయడం.
ఇంగ దాదాపు అన్ని వంటలు పెళ్లి అయిన్ తర్వాత చేయల్సిందే కంపల్స
ఆ అవునవును అది కూడా కరెక్టే నేను కూడా ఆ నేను కూడా మ్యారేజ్ అయ్యాకే చేయడం స్టార్ట్ జెశాను. హ్ ఆ అంటే అప్పుడు అప్పుడు చేసేది మన ఇంట్లో ఏంటిదని మమ్మీ వాళ్ళు ఒక్కసారి మనం ఏమన్న చేస్తే అది మనకి అతికిస్తారూ అన్నమాట ఇది కర్రీ ఇగో మన పాప బాగా చేస్తది మన పాప గిద్దం. ఇగా నేను దాని వల్ల వంట చేయడం. మానేశా అన్నమాట మా అమ్మ ఎగ్ ఇక్కడికి వచ్చినాక ఇక మనం ఆ వంకలు పెట్టలేం గాదా
ఆ చేయాల్సిందే కంపల్స్
బావున్న బాలే కున్నా ఏం మనసురేపు కంపల్సరీ చేయాల్సిందే
అవును
అ
ఏదేమైనా అది తప్పదసలు
తప్పదిగ
మీ మీ అప్ అత్తమ్మ జేస్తాద మీరే ఏస్తారా
ఆ వంటలు అయితే నేను చేస్తానండి, నాన్ వెజ్ అయితేనే మా అత్తమ్మ ఒండుతది ఎప్పుడైనా ఒకసారి. ఆ జనరల్ గా నేనే యేసు నాన్ వెజెస్ కూడా కానీ తక్కువ ఏస్తా నేను. ఎక్కువగా ఆమెకి ఇస్తా చెయమని ఊ కిచిడి ఐతేరా చేయడం ఒచ్చు బగార రైస్ గూడా ఒచ్చు కానీ ఒకసారి ఫెయిల్ అయింది అనమాట అంటే కొంచెం మాడింది రైసు సో ఇక అప్పటి నుంచి ఇగ మా అత్తమ్మ కె ఏయమంటున్నా. అంటే కేజీ వరకు అంటే కాంటిటీ ఎంచ్ చేయగలను కానీ కేజీ కంటె ఎక్కువ అంటే నాకు రాదు వని ఇగ కొంచం పెద గొంటే ఐపోవు గదండీ కొత్తవద్దు ఇగ మనం మైన్ ఆ అంతంతే ఎందుకు అని ఆ అంటే నా ఫ్రెండ్స్ బ్యాగ్రౌండ్ మొత్తం హిందూసే అండి ముస్లిమ్స్ తక్కువ అన్నమాట
ఆహా అదే ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్న అయితే
ఆ సో ఇగ వాళ్ళ వళ్ల నాకు ఇక తెలుగు బాగా అలవాట అయింది అన్నమాట.
ఆహ అచ్చం డెవద్ అలానే మాట్లాడుతున్నారు.
ఇగ మా ముస్లిం సైడ్ ఏదంటే వస్తది పోతది. అదే ఇది అన్నటు మ త్ర బ ఆ ఇగ నేను ఏందంటే ఇగ మా తెలుగు టీచర్స్తో ఆ ఇగ తెలుగు రావు రం చదవడం వచ్చేది నాకు బాగా ఫ్లూయేంట్గా. చెప్పడం అంటే నాకు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని నాలుగు తిరుగ అన్నమాట వర్డ్స్ తే అదేమో ఎట్లాన్నా కష్టం ఇగ నేర్చుకున్నాా పద్యాలు అయితే చెప్తే నవ్వుతారు తెలుసా మీరు నకూ మన టెన్త్ లో గు పద్యాలు ఉంటాయి కదా అవి అంటే పేతిరి కాదు సో ఆ తెలుగును నేను ఇంగ్లీష్ రాసే దాన్ని అన్నమాట తెలుగు వర్డ్స్ ని అంటే ఇప్పుడు మనం తెలుగు చాటింగ్ ని ఇంగ్లీష్ ల ఎట్ల చేస్తాం అలా రాసి చదువుతా అమ్మడం అన్న నువ్వు
అ
అది ఎ సో ఇగల నేను గథలు కూడా మేచ్చుకోవడం స్టార్ట్ చేశాను అన్నమాట ఆ హలో వస్తుందండి ఇప్పుడు
ఆ వినిపిస్తుంది
ఇక అలా ఇంగ్లీష్ రాస్తుద నేను పదియాను అంటు నేను చదువుకోవడానికి మా మేడ ఒకసారి డౌట్ర్ వచ్చి నా బుక్ చూసి అట్లా చెట్టింద అన్నమాట నన్ను నువవుంగ్లీష అ వాళ్ల ఇంగ్లీష్ రాస్తున్నావ ఏంటి ప్రజల్లో చదుకోడానికి అని చి బాల
ఇంకా డిగ్రీ అయ్య ఇలా కంప్లీట్ అయింది మీది
నాకు ఫన్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ముస్లిమ్స్ కి తెలుగు మాట్డం వస్తుంది కానీ హిందూస్ కి హిందీ రాదు
ఆ చల్ అది మాకు
అవును ఏమ అదేఖాతా అది ఇది అనేసి ఇక వాళ్ళంద మా ఫ్రెండ్స్ ఏమో నువ్వు ఇంత మా తలు గురించుకున్నా మాకు ఎప్పుడైనా హిందీ నేర్పయావా అని అంటే ఏం నేర్పయాలి వాళ్ళకి ఏందంటే సరే తిన్నావా వచ్చావా పోయావా అంతే వచ్చాలి చాలుదు కదా అని నేను అనేదాన్ని
హా
ఆ అంత మించి ఏం చేసుకుంటారని నేను
ఆ కానీ హిందీ ఇంగ్లీషే ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళిన
అవునవును
తెలుగు ఎక్కడ మన స్టేట్ల ఓకే
మన అదే తెలంగాణ ఆంధ్రలో అయితే ఉండాలంటే తెలుగు నేచుకోవాలి ఆల్ ఇండియా మొత్తం తిరగాలంటే హిందీ నేర్చుకోవాలి వరల్డ్ మొత్తం టూర్ కొట్టాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆ ఇకా అలా కానీ మా ఫ్రెండ్స్ క అయితే హిందీ అంత ఇదే బా వస్తది ఖాతా జాత ఆ మళ్ళీ భయ్య తోడ ప్యాస్ డాలో దస్ రూపాయా బీస్ రూపాయా ఇది ఇదే బా చెప్తారు వాళ్ళు పనిపురి దగ్గరికి వెళ్తే ఎటికి బయ్య ప్యాస్ డాలో అంటారు మళ్ళీ దాని అర్థం ఏం చేయండి ఉల్లిపయ వేయమని అంతే అ
మికి
నాకు ఇంటిదంటే తెలుగులో ఆ బాగా ఇష్టం అండి నేను ఫాస్ట్ ఫుడ్ బా తింట అదే నాకు ఇంటి ఫుడ్ కంటే జంక్ ఫుడ్ బాగా ఇష్టం అసలు అదే జంక్ ఫుడ్ కంటే యాక్చువల్ గా ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయను అన్నమాట
ఆహాహా
కానీ ఫుడ్ వల్ల కాదు
నేను ఫస్ట్ ఫ్యాట్గా ఉండేదాన్ని హ ఇప్పుడేమో సన్నగా అయిపోయిన పిల్లలవ లా
నేను అంటే బాగా స్లిమ్గ ఉండేదాన్ని మ్యారేజ్ అయ్యాక కొంత మందికి ఏంది అంటే ఫిజికల్ చేంజె వస్తాయింట బాడీ గ్రోత్ అట్లా మా మమ్మీ కూడా చెప్పేది మ్యారేజ్ అయ్యాక ఇకలా పెరుకిపోయింది ఇప్పుడు నాకదే భయం పిల్లల్ని అయితే మళ్ళీ ఇంక ఇంక బాడీ ఇంక్రీజ్ అయితది అని నా అదే భయమ ఇతుంది
ఈమ్ కాదు పుట్టిన తర్వాత వాళ్ళు చేేసే టార్చర్ కీ మనం
అయిపోతాం అవునది కూడా కరెక్టే ట్రెస్ బావు టది అస్సలు మేనేజ్ చేయలేం టెన్షన్ ఉంటది
ఎంత పేరెంట్స్ చూసుకున్నా ఇంక మనకు కైతె తప్
అవును అసలు వాళ్ళు ఇంకా మనమట తప్ప ఇంక ఎవరిని వినరు పెసలంటే మనలాగ ఇంక ఎవరు మేనేజ్ జేయలేరు కూడా ఉ ఆ చేసుకోవాలి మీకు ఎంత మంది అండి పిల్లలో అవునా పోని ఓకె థ్యాంక్యూ అండి మీ విల్వైన టైమ్ నాకి ఇచ్చి నందుకు ఉమ్ థాంక్యూ అండి ఉ